హాల్లొ హాల్లో హాలో
హ హలో చెప్పురా,
మొక్క తిన్నావా,
ఇంకా తిన్లేదు.
తినలేదు
ఉరికే ఏం టిఫిన్ జేయలేదు ఈరోజు వంట గాలేదు.
ఏం జేస్తున్నారు? పిల్లలతో హైదరాబాదులోనే అక్కా
ఆహా! పిల్ల పడుకుంది పాప.
నిద్దరపోయిందా?
ఆ ఆ
అనుష్ ఈయాల సండే నే గదా? నిన్ను వదిలేసి ఎంటిదక్కా తిన్నామక్కా మ్ హు ఏం కర్రీ మరి సండే స్పెషల్?
సండే చికెన్
మ్
మీదీ
చికెనే మధ్యాహ్నం
మ్ హు ఏం టిఫినషన్ చేసిండ్రు?
మీ అక్కా
ఆ
కి
ఇడ్లీ యా
పూరి పూరి అక్కా
పూరినా మ్ ఇంకా
ఆ ఎన్ని రోజులు పోయినావు అక్కా స్కూల్ కి.
ఓ ట్వంటీ డేస్ చేసినా అంతే.
ఆ
ఆ మా పాపను అక్కడే ప్లే స్కూల్ లో వేసిన
మ్
కానీ ఆమె బాగా ఏడ్చుడు నా క్లాస్కే వచ్చడు ఏడ్చు కుంటూ అయితే ఇంగ మానేసిన డిస్టర్బెన్స్ అవుతుందని.
ఒక్కరైతే అయితే మంచిగా ఉంటాదిలే
ఆ ఇంకో వన్ ఇయర్ అయితే. ఇప్పుడు ఆగుతాది. ఇంట్లో ఉంచితే పట్టుకోవడానికి ఎవరూ లేరు మా అత్తమ్మ ఉంటాది కానీ పట్టుకోదు.
అయ్యో
అందుకే తీసుకొని వెళ్తే ఇట్లా అయింది.
మ్ మ్ హ్ అంగన్వాడీ కి పంపీయకపోయినావా అక్కా తీసుకుంటారో లేదో అంత చిన్నోళ్ళని.
వాళ్ళు అట్లేదు ఈమెకి పంపాలన్నా నాకు భయం. హ్ హి
అవును
మ్ మా మమ్మీ అంగన్వాడి టీచరే
అవునా, మ్ హు హూ ఇంకేం మరి అక్కడ ఉండొచ్చు కదా వాళ్ళ అమ్మమ్మ దగ్గరే
మా దగ్గర కాదు మా మమ్ది కొంచం పక్క కు ఉంటాది. దూరం ఉంటాది. మా దగ్గర అయితే మంచిగ ఉండు.
అవును ఉమ్ హూ మా అక్క వాళ్ళ బిడ్డ ను మా అక్క తీసుకపోయి కూర్చుంటా అన్నది అంగన్వాడీల ఇగా కొద్దిసేపు రోజు ఒక రెండు మూడు గంటలు కూర్చబెట్టుకొని వస్తాంది
ఆహా దగ్గరనే ఉంటది మాకు కూడా గానీ ఈమె ఉండదు అస్సలు ఏడుస్తది
ఉమ్ ఉహు
ఇంకా ఇంట్లో ఉన్నవేమో అనుకున్నా అప్పుడు ఫోన్ జేసినప్పుడు భారిష్ తవ్విట్ల వచ్చింది అయితే ఇంట్ల ఉన్నవేమో అనుకున్నా
ఆ ఉమ్ అంతే గుతాళ్ళు
ఆ
మా ఫ్రెండ్స్ అక్క రూమ్ లో ఉన్నోళ్ళు మాట్లాడతా
ఆహా మీ ఫ్రెండ్సా హాలిడేనా ఈరోజు
హా హాలిడే అక్క
ఇంటికి రాఖీ కా రాఖీ హాలిడేస్ కా మీకెవరు లేేరుగదా
పోవాలి రాఖీ కి పో అయినా కూడా అనిపిస్తాంది మేము అప్పటి వరకు ఏమనిపీత్తదో మళ్ళీ మా డాడికి గట్టేసి వస్తా
ఆహా మీ అక్క వస్తదా మరి
ఉమ్ వస్తది
ఆహా ఇంత
అటు యేలన్నాడు మా డాడీ రమ్మన్నాడు అందుకే పోతాన్నా
ఆహా అసలెళ్ళలేదా సమ్మర్ నుంచి
మొన్న బోయ్ మొన్న బోయినక్క వన్ వీక్
ఆహా
సమ్మర్ నుంచి టూ మంత్స్ కి పోయిన
ఆహా సెమ్ అయిపోయిందా
సెకండ్ సెమ్ అవ్వలేద్ ఇంకా ఫస్ట్ సెమ్ అప్పుడే అయిపోయింది కాని
వామ్మో ఇంకా సెకండ్ సెమ్ ఏ అవ్వలేదా
ఇంకా అవ్వలేదక్క
అమ్మో జులై
ఉమ్
ఇంకా థర్డ్ సెమ్ ఎప్పుడు
డిసెంబర్ లో ఉంటదేమో నాకు దెలిసి
అమ్మో ఇంత లేటా
ఉమ్
రెగ్యులరే గదా ఓపెన్ లాగా పెడతారా ఏంది ఎగ్జామ్స్
ఉమ్
గంత ఘోరంగా వామ్మో ఇంత లేటా మేమైతే ఏప్రిల్ మేలా పెడతేనే ఘోరంగా జేసేటోళ్ళమ్ మా డిగ్రీ అప్పుడు
ఉమ్ ఇంకా
హలో
వంట చేయలే వంట చేయలేదా అక్కింగా
మా ఆడపడుచు వాళ్ళు పోషమ్మ చేస్తాండ్రు అయితే వాళ్ళు రమ్మన్నారు
ఆహా అవునా
అక్కడికెళ్తాం ఇంగ అందుకే వంట చేయలే
ఎక్కడ మీ ఊర్ల నేనా అక్క
ఇంటి పక్కనే
అవునా మీదదే ఊరు మీ ఆడ పడుచుదదే ఊరా
ఆ అదే ఊరు
అక్కా ఊహు
నెక్ లాస్ట్ వీక్ మేం చేసినాం వాళ్ళు వచ్చిండ్రు ఈ వీక్ వాళ్ళు చేస్త
ఆహా అవునా ఊహు
ఇంకా మీర్ చేస్తారా ఆషాడం లా
ఏంటిదక్క
అంటే పోషమ్మ చేస్తారా ఈ సీజన్ ల మీ దగ్గర
ఊమ్ అంటే పోచమ్మ కాదు బా బావి దగ్గర ఉంటంది అది కూడా ఉప్పలమ్మ అని ఉంటది మాకు ఆ
ఓ హో
టైమ్ చేసుకోవచ్చు మన వీలుని బట్టి
ఆహా మాదగ్గర ఇప్ ఇప్పుడే వర్షాలు స్టార్ట్ అయ్యే టైంలోనే జేస్తారు ప్రతి ఇయర్ కంపల్సరీ
అవునా వంటలకి పోతారా అక్క వనభోజనాలకి మీరు బయట ఉంటే ఊ
హ్మ్ మీరెళ్తరా
గెళ్లే ఒకప్పుడు కానీ ఇప్పుడు లైట్ తీసుకుంటాళ్లు పోట్లేరు మావాళ్ళు అస్సల్కే హ్మ్ మా పెద్దనాయనోళ్ళు రారు ఇక వాళ్ళు రాంది మేం పోతే ఎట్లుంటదని మేం పోము ఇంకా
అయ్యో
వాళ్ళు రారు మా బాబాయ్ వాళ్ళు రారు మాకేమో పోవాలని ఉంటది
ఎందుకు మీ ఫ్యామిలీ మీరు కలిసి వెళ్ళొచ్చు కదా మీ అక్క వాళ్ళని తీసుకొని
మేము పోతే బాగుండది ఇక వాళ్ళు రాంది
ఆహా
పోయిన కొంచెం
ఇంకా
వాల్ల ఇంటి దగ్గరనే ఉంది స్కూల్స్ స్టార్ట్ అయినాయి కదా పోయింది వచ్చింది ఒక వన్ మంత్ ఏమో చిన్న పాప కూడా పోవట్లేదు స్కూల్ అంగన్వాడీ తీసుపోతాను దానికి లేనా ఒక టూ త్రీ అవర్స్ తీసు పోయి కూర్చోబెట్టుకొని తీసుకొస్తాంది
అవును నేను కూడా మా పాపను అట్లనే అలవాటు చేయాలి ఏమో అట్లా చేస్తే కొంత మింగిలి అవ్వడం ఆమెకు తెలుస్తది అందరితోని ఇంట్లొనే ఉంచితే ఇదే ప్రపంచం
ఉ ఆ
వేరే వాళ్ళతోని కొంచెం కాలిస్తే మా వేరే ఉంటది
అలవాటయితది పోయినా కూడా అట్లనే ఉంటాయి
లేదు చంపుతుంది నన్ను.
అవునా
ఊ అంటే ఫుల్ ఏడ్చుడు నా క్లాస్కి వచ్చుడు అదే పని
అసలు వేరే స్కూల్లో అయితే అయిపోయి అట్లయితే రాకపోవు రెండు మూడు రోజులు ఏడ్చు సైలెంట్ గా కూర్చొను కదా అదే మరి మరి చిన్నామే ఘోరంగా
తినిపియడం చూసుకోవడం అక్కడ వాళ్ళు చూస్తారా అని నేనున్న స్కూల్లోనే వేసినా.
అవును
ఆమె నన్నే ఘోరంగా జేసింది. మ్ హూ
ఇ ఎట్లున్దక్క మరి జాబ్ పొద్దున్న నుంచి ఎప్పుడన్నా ఉంటదా పొద్దుంతా?
ఆ నైన్ టు ఫైవ్ నైన్ టు ఫోర్ థర్టీ.
మ్
ఇంటికి వచ్చేసరికి ఫైవ్ థర్టీ సిక్స్. అబ్సెంటిస్ కి కాల్ చేయాలి వాళ్ళని రీ రీసన్ అడగాలి ఎందుకు వస్తలేరు ఎందుకు చదువుతలేరు అన్నీ అడిగి
ఆ
చేసి రావాలి ఇంగ నాకు కూడా బాగా ఇబ్బంది అనిపించింది చిన్న పాపతోని ఇంక అందుకే మానేసినా
మ్
చేసుకుంటే మంచిగా ఉంటది అనుకున్నా ఈ ఇయర్ ఒక ఫిఫ్టీన్ ఇస్తే నెక్స్ట్ ఇయర్ ఒక ట్వంటీ ఇచ్చేటోడు. ఈ ఇయర్ నేను చేయకపోతే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఫస్ట్ నుంచి.
కానీ ఒక సిక్స్ మంత్స్ అయినాక వేకెన్సీ దొరికితే బెటర్ అప్పుడు అలవాటు అయిద్ది కదా?
అదే అనుకున్నా నేను కూడా
ఉ
ఇప్పుడు ఈమెకి పాలు కూడా బంద్ చేయలే నేను పాలు బంద చేసినా ఫోర్ ఫైవ్ డేస్ అవుతాంది మెల్లమెెల్లగా అలవాటు చేసి వెళ్దామనే చూస్తున్నా.
పాల్ బంద్ చేయ ముందుకే స్కూల్ పోయినావా అక్కా
ఆ హ్ హి హి
మ్
నాతోనే ఉంటది కదా ఎప్పుడో ఒకసారి తాగేది. మరి ఎప్పటికి తాకుండా ఉండేది కదా తినేది కదా?
ఆ
కానీ ఏం కాదులే ఆగుతాది అనుకున్నా. కానీ ఎవ్వరితోని కలుస్తలేదు, ఏం లేదు ఏడు చుడే ఏడ్చుడు నైన్ కి దించితే ఆఫ్టర్నూన్ వరకు ఏడ్చుకుంటూనే ఉండుడు.
ఆ హ్ హ
ఆడుడులేదు ఏం లేదు ఆ టీచర్స్ సంక దిగుడులేదు ఆమెత్తుకునే ఉండడు దీన్ని.
అవునా? హ్ హి హి
ఇక వాళ్ళకి కూడా అనిపిస్తాది గదా ఏందమ్మా ఈ టార్చర్ అని
ఆ అది
ఇంకా త్రీ ఇయర్స్ వాళ్ళనే వేసినారు. అందరూ నేను మరీ టూ ఇయర్స్ ఆమెనే వేసా.
ఆ అవును త్రీ కంప్లీట్ అయినాక ఫోర్ ఉండాలంటారు వాళ్ళు.
అదే ప్లే స్కూల్ రా ప్లే స్కూల్ వెయ్యెచ్చు. చుట్టూ వాళ్ళని కాగానీ ఎవ్వరు లేరు ఈ మొక్కతే చిన్నపిల్ల. అందుకేమి ఉండలేదు మా పెద్దామేమొ అమ్మా ఏడుస్తాంది చెల్లి ఏడుస్తాంది అని ఊకే ఆమె క్లాస్ కి వచ్చుడు నా క్లాస్ కి
అ
ఇదంతా ఏందిరా గోల అని మానేసినా ఇంక అందుకే
ఊ ఉ
అదేమో ఫుల్ ఏడుస్తాంది, వామిటింగ్ చేసింది అదయింది ఇదైంది నువ్వు వస్తలేవు అని ఏడ్చుడు అది.
ఊ
ఊ
అ ఇంటి నుండి చేసే వర్క్ ఏమన్నా ఉంటే బాగుండు.
ఆ అదేగద, ఇప్పుడు మదర్స్ కి అట్లా ఉండాలి ఏవన్నా లేదు నాకు రాదు
ఉ
నేర్చుకోవాలనుకున్నా కానీ, ఓకేరా మరి
ఆ, ఓకే అక్కా
అ